అవునా
ఆ నమస్తే బాగేన
బాగే అన్న ఏం సంగతులన్న
పాహ ఎండ బాగా ఒస్తుందబ్బ మా దగ్గర
బిబస్సంగా ఇప్పుడే తోడకుఓయతన మా ఫ్రెండ్ వాళ్ళది ఇప్పుడే టమాటా చట్నీ ఉందిగ
ఉ ఉ
టమాటీలు కావాలంటే ఫ్రెండ్ వాళ్ళ తోటకిబోయతన్న
ఎండలు ఎండలెట్లున్నయ్
బానేవున్నాయి అన్న
ఈడ్ మొన్న మొన కొన్నవ్ సడన్ గా ఒ సడన్ గా వాన్లోబడి పంటలన్నీ అటు సైడ్ దెబ్బతిన్
ఆ ఆ అవునన్న మా కెలి ఇటు వైపు మొక్ కొద్ది గన్న బాగా ఎస్తారు ఇటు వర్షము తక్కువ ఉంటది అంటే ఇప్పుడు ఎండాకాలం కదా వర్షం తక్కువ ఉంటది మనకు మోటారు లేవు చెరువులు లేవు
ఉమ్
జస్ట్టు ఇది బోర్సు కొన్ని ఉంటాయి కొన్ని చోట్ల అయితే అయితే పంటకి వాటర్ తక్కువ తక్కువున్నా పండే పంట అంటే ఇది మొక్కజొన్నకు వాటర్ తక్కువున్నా పండుతది అటగా మొక్కజొన్న కి ఆ ఆ అందుకోసం అని ఇప్పుడు మొత్తం గుట్టల పైకి పోతా ఉంటది ఇట్లా ఎత్తుగా పోతా ఉంటది పోతా పోతా హైట్ పెరుగుతా ఉంటది వాటర్ కూడా అక్కడ ఆగదు ఒకవేళ పడ్డా గాని అయితే వాటర్‌ తక్కువున్నా మొక్క మొక్క జొన్న పండుద్దట కదా
ఉమ్ అవును
ఆ అయితే మాకెలే మొత్తం మొక్కజొన్న వేస్తారు లోపర్ సైడ్ వాటర్ సోర్స్ బాగుండయి కాల్‌ మాత్రమే ఆ వాటర్‌ తూర్పు ఇటు వైపు మనకి బయ్యారం పెద్ద చెరువు అని ఉంటది
ఉమ్
ఆ బయారం పెద్ద చెరువు అని అక్కడ ఉంటది అక్కడ అయితే మనకి వాటర్ బాగుంటుంది కాబట్టి ఇటు వరిగట్లే వేస్తాం కూర్చోండి
ఉమ్
వాటర్ సోర్స్ బాగుంటది కాబట్టి ఇటు వరి అది మన వరేస్తరు బాగ చెరువు కింద అయితే ఒక పంట కె వస్తది ఆ వరి గూడ దా వాటర్ కూడా రెండు పంటలకు రాదు ఇటువైపు అయితే మీకెలా ఎం వేస్తారు అన్న ఇప్పుడు మా ఫ్రెండ్ ముకుందాపురం లో ఆయన మిర్చి వేసిండంట మిర్చి అను టొమాటా వేసిండు ఇరవై క్రాల్ ల
ఉమ్
అయితే ఇప్పుడు మార్కెట్కి పోయి ఇప్పుడు ఒక బాక్సు ఇరవై ఇరవై ఐదు కేజీలు ఉంటది మార్కెట్ లో సూపర్ ఫై మంచి క్వాలిటీ ఉన్నది బాక్స్ అడిగితే నూట యాభై రూపాయలు అన్నాడంట పంట అదే ఎ ఊళ్లో అమ్మితే పది రూపాయలు ఇరవై రూపాయలు కేజీ అమ్ముతారు ఆయ ఇరవై ఐదు కేజీ లకు ఆడ డా బాక్స్ ఇరవై నూట యాభై రూపాయలు కి అడిగిండంట
అవునా
మూడు కేజీలు అమ్మితే బయట ఐదు కేజీలు అమ్మితే వచ్చేస్తాయి ఆయనకి డబ్బులు
అమ్
యక జూస్కో మారి ఎంత రేటు తేడా ఉందా
ఇ మార్కెట్లు ఏముంటాయి వస్త ఉంటాయింటే వరి వేస్తారు ఎక్కువ ఆ వరి మీ వచ్చ ఉంటదిగాద తేజల్ తేజల్ మాకలా తేజల్ పప్ప ఇది బదు ఇద రే ఆ మా దగ్ర అది బంద ఈ దొడ్డు మీలా తేజస్ అయినగ చాలా తక్కు వస
అవునా అయితే ఈసారి మాకెలు కూడా తేజంమిర్చి వేసారు లేగాని చాలా వరకు అది ముడత తీగులు ఏదో ఇంకేదో రోగం వచ్చేసి అది ఏదేదో రోగం వచ్చిందంట మృతదేగలోనే ఏదో పురుగుచ్చి మొత్తం పోయిందంట పంట అంటే మూడు కాపులు రావాల్సింది ఒకటి రెండో కాప్కే ఐ స్పెన్
అ
కాపు తక్కువ వచ్చింది పంటకు రోగ చీడ పపీడలు వచ్చేసి తొందరగా పంట ఖరాబ్ అయిపోయిందని అంటారు మాకెళ వేసింది తప్పువ మల్ ఇట్ కొంతమంది పొగా పడేస్తారు కొంతమంది మళ్ళ కొన్ని ఏరియాలలో
అది పగా పంటంద
ఆ కొన్ని చోట్ల వస్తారున్న కొన్ని ఏరియాలలో కొన్ని ప్లేసులలో ఇప్పుడు వైపేస్తారు ఇ కన్నపల్లి ఆవలపాడు సైడ్ కొంతమంది వస్తారు పోగా
మరి ఇటు ఇంకేమన్నాట్టు ఫ్రూట్స్ ఎక్షన్మన్నాస్తారా మనకం
మనకెళ్ళ అసలు ఫ్రూట్స్ ఏమి ఉండదున్న మీ వైపే ఉండి ఉంటాయి నా తెలిసి ఎటు మదిర సైడ్ కి మీకేలు ఉంటాేమ అది ఆంధ్ర సైడ్ కాటి వస్తుతోపా
మాకేమిటి అరకి త అరకి అర్కు ఉంది ఆ అతు వాట్లోన్నాయి బతలోన్నా సపోట్ల ఉన్నా
ఫ్రూట్స్ అన్ని మీకెలా ఉంటాయి మీది మంచి కూడా ఉంటంది మీ ఏరియా ఆ ఫ్రట్ మీకెలా ఉంటాయి మనకెళ ఏము ఉండవు అదే ఇ ఫ్రూట్స్ తక్కువ
ఇయో నా వెసి ఇది మంది కమ్మన్ డిటక్ లాస్ట్ అనుకుంటా ఫ్రూట్స్ కైనా వెెద స కదా అవసర మళ్ళీ ఇక ఇక ఆటిపోతే మనకి హైదరాబాద్ లోకల్
ఆ అంతే ఇటువైపు కేసాయంత్రం అటు ఏరియాలక అైతే పసుపు బాగుంటది కేసము్రం పెద్ద మార్కెట్ పకు మార్కెట్ యార్డు పెద్దది ఇగే సముద్రం అటు పసుపు బాగుంటు అనమాట అటు నిజామాబాద్ లో పసుపు తర్వాత ఇక మళ్ళ కేసముద్రమే
ఆ
పసుపు బాగా పండుతుంది ఇటు వైపు క్వాలిటీ పస్తులుతుది ఇక్కడ ఆ మార్కెట్ యార్డ్ కూడా చాలా పెద్దది బాగుంటది మొన్న వచ్చినప్పుడే మొన్న వర్ష వర్షాలు అకాల వర్షం వచ్చింది ఆ రోజు మొత్తం ఈ మొక్కజొన్న మొత్తం పడిపోయింది కింద
మరి ఇప్పుడు పట్టుపరిస్థితి ఎట్లా ఉన్నది అన్న పట్టు పరిస్థితి ఎట్లాంది మన దగ్గర జిన్నింగ్ మీల్ల్ లు బానే ఉన్నాయి అనుకుంట కదా
పత్యా మనకేర తక్కువ అన్న వరం వంగలు అటు సైడ్ ఉంటాయి ఆ మహిబాద్ లో ఇటువైపు తక్కవే ఖమ్మం సైడ్ ఏమనా ఉన్నాయిఏమో కాని పత్తి ఇక్కడ తక్కువ
మరి మైబాధగా ప్రత్యేకించి ఏ పంటకి
అంటే ఈ ఇది మన ఒకప్పుడు తేజం మిర్చి బాగా పండించేది మా మయిబాగ్ లో
ఉ
భారీ ఎత్తున పండించేయి కానీ అప్పట్లో రేట్లు పడిపోయినయి కదా పోయిన సంవత్సరం అంతకు ముందు రేట్లు బాగా పడిపోతే అందరూ తగ్గిర వెనకి తగ్గిరు
హ
పెట్టుబడి ఖర్చు ఎకువయితుంది రే తక్కువవుతుంది ఇప్పుడు మొన్న మా ఇప్పుడు ఈయన అ చెప్పిన కద ఇప్పుడు ముకుందపురం మా ఫ్రెండ్ అని చెప్పిన అయన కి ఇరవై ఎకరాలు ఉంటే ఏడు ఎకరాలలో ఏమో మిర్చి వేసినాడు అంటే తేజ ఎందే ఏడు ఏడు లక్షలు ఎనిమిది లక్షలు అయిందంట పెట్టుబడి ఆయనకు వచ్చింది మూడు పంటలకి ఒక పంటే వచ్చింది రెండో పంట అట్ట అట్ట వచ్చిందంట అది అమ్ముతే వచ్చింది మూడు మూడు లక్షలొ మూడున్నర లక్షలో వచ్చిందంట
హు మ్
ఇన్వెస్ట్మెంట్ ఏడు లక్షలు ఇన్కము మూడున్నర లక్షలు
అ
మళ్ళఅళ్ళ ఖర్చులు అయి ఇంకా ఇంకా చిల్లర్ ఉన్నాయి ఏమో ఇంకా ఏడ్ లక్షలలు పెడితే మూడున్నర లక్ష త ఏం చేతడి కి వ్యవసాయం
నాలా
ఇప్పుడు టమాటా చూడు మూడు ఎకరాాల అలా వేసిండ అంట రెండు మూడు ట్రాక్టర్లు అయినాయి అంట బాక్స్ కి నూట యాభై రూపాయలు ఖమ్మం మార్కెట్ లో అడిగిండు అంట బయట మాత్రం ఇరవై రూపాయల కేజీ ముప్పై రూపాయల కేజీ అమ్ముకుంటారు అడ ఇరవై ఐదు కేజీల బాక్స్ నూట యాభైకి ఇయాల అంటే ఎంత ఎంత తేడా ఉందొ చూడు ఐదు కేజీల్ అమ్ముతే ఆయనకీ డబుల్ కానీ ఇంకా ఇరవై కేజీలు ఎక్స్ట్రా పోతన్నాయి
అయితే ఇప్పుడు బాయన్ కూడా బయట బహిరంగ మార్కెట్ లో టమాటా కూడా అసలు కేజీ రూపాయలు లెక్క అంటున్నారు మార్కెట్ లో
ఏడ అంటనరే గనీ ఇది ఏమైతుందంటే దళారీ వ్యవస్థ చేపటికి ఇప్పుడు వీళ్ళందరూ అసలైన రైతులు నష్టపోతారు మీడియేటర్లు బాగుపడతారు ఆ వాడు ఏం చేత్తందంటే ఆ మీడియేటర్లు ఏం చేత్తరంటే తక్కువ రేటు కడుగు తరు వాళ్ళు ఎక్కువ రేటు కు అమ్ముకుంట్రు వాళ్ళ కమ్మలేక ఇటు ఇయలేక వీళ్ళు పారేత్తర్రు తప్ప ఇక అయితే కొంతమంది ఏం చెతారంటే ఇప్పుడు మా దగ్గర ఆయన అయితే టాక్టర్ నిండా కోపిత్తండట కోపిచ్చేసి సాయంత్రం కాంగానే ఊలెంబడి తిగుతాండు కేజి పది రూపాయలు అ ట్ల అమ్ముకుంటూ తిరుగుతాండు
ప్రజలకే ఇగా
ఆ
టాక్టర్ వేసుకని ఉళ్ళంమడి తిరుకుంట తిరుక్కుంటా కేజీ పది రూపాయలు లేకపోతే ఒక ఐదు ఐదు కేజీలు తీసుకుంటే ఇంకోక పది రూపాయలు తక్కువ చేసిత్తాండు అట్లే చేత్తండం కుంటాడు అయన మాగ చేసుకుంటాడు
ఉమ్
దీనివల్ల ఏందంటే ఈయనకి లాభం సరే వి వినియోదానికి అవును
డైరెక్ట్ హుండీలో మధ్యవర్తి మధ్యవర్తులు లేకుండా మధ్యవర్తులు దళారీ వ్యవస్థ లేకుండా డైరెక్ట్ సెల్లింగ్ అన్నమాట
ఆ డైరెక్ట్ సెల్లింగ్ అనమాట అట్లా చేయడం వల్ల కొంత లాభం ఉంది పర్లేదు మరియు వానికి కున్నంత కాకుండా
రైతు నష్టపోకుండా ఉంటడు
అదే అదే అదే అది బెటర్ గుంది అదే ప్లాన్ చేయమని చెప్పిన నేను అయితే యితే టమాటా ఇట్లా కాకుంటా దాన్ని కెచప్ తయారు గాని లేపోతే ఇంకేమైనా ప్రాసెస్ చేసే అమ్మే ప్లాన్ ఉంటే చూడండి ఇట్లా మరి అయితే నష్టపోతారు వాడు తక్కుకొంటాడు మీరు తక్కు అమ్ముకోకుండా వాటి ని నిల్ ప్రాసెస్ చేసి అం తే ఎక్కువ వాల్యూ యాడ్ చేసి అమ్ముతే ఎక్కువ డబ్బులు అత్తాయి క న్నా ఇప్పు మొ క్కజొన్న ఉంది దాన్ని దాన్ని ప్రాసెస్ చేసి దానాకు లేకపోతే పాప్కార్న్కు అట్లా రకరకాలుగా చేసి అమ్ముతే ఎక్కువ డబ్బులు వత్తయిగా
హు అంటే జేపు టొమాటో పేచప్ పా అంటే అది స్టోరేజ్ ఉండాల్సింద అంటే మాస్టన్ షుడ్ కు కు దానికి ఇండస్ట్రీ తో టైప్ అనేది
ఆ ఎస్ అదే అడిగిండు నన్ను అయితే మనకు తెలిసి ఎవరు లేరు ఎవరున్నా ఎక్కడైనా ఏదనా ఉంటే చెప్తా మీకు అనేసి నేను అన్నా దానికి ఆ వాళ్ళతో టైప్ అయితే ఏమైతుందంటే ఈయన పండింది ట్టుగా వాళ్ళకి ఇంపోర్ట్ చేస్తే వాళ్ళు దాన్ని ప్రాసెస్ చేసుకుంటారు
హు
ప్రాసెస్ చేసుకుని ఈయనకి వాల్యూ యాడ్ చేసి కొంత ఇస్తారు ఈయనకు అమౌంట్ మిగతా అంతా వాళ్ళు తీసేసుకుంటారు భయటోడు కంటే మార్కెట్ కంటే వానికి ఈయనకు బెనిఫి ట్ అయితది రైతుకి
లా
అ అట్లాంటి ప్లాన్ చేయండి అన్న మీరే ప్రాసెస్ చేసి అమ్మే ప్లాన్ అన్నా చేయండి లేకపోతే ఏదైనా డైరెక్ట్ కంపెనీతో కనెక్ట్ అయ్యి అమ్మే ప్లాన్ చేయండి అప్పుడు మంచి
ఆ ఎమ్ఓ ఎమ్ బి ఓవి చేసుకోవాలి కాబట్టి ఆ కంపెనీతో ఎన్ని సంవత్సరాలు కానీ ఎంఓవి కుదిరించుకొని అంటే అట్లా కరెక్ట్ గా ఉంటది
అన్న వర్షాలకూ చూడరాదు అన్న ఇప్పుడు వీళ్ళు పంటలకు బీమా కూడా చేయించుకోరు మనోళ్లు మొన్న మా ఫ్రెండ్ దేఇరవై ముప్పై ఎకరాలు కవులోకి తీసుకొని చేసిండు మాన్నా వర్షకాలం భారీ వర్షాలకు చెరువులన్నీ తెగిపోయినాయి మొత్తం పంట మొత్తం వినిగిపోయిది ఇరవై ముప్పై ఎకరాలు కౌళ్ళకి తీసు తీసుకున్నాడు పెద్ద పెద్ద ఎత్తున పెట్టుబడి పెట్టిండు
హు
ఒక్కసారిగా వర్షం అతే మొత్తం మునిగిపోయింది ఆ చెరువు శిఖం అంటాది
మరి ఎట్లా ఇప్పుడు దానికి ఏమన్నా సబ్సిడీ గాని ఏమన్నా
ఆ అసలు ఆయనకు చేయనే రాలే అంటే నష్ట ప ముప్పై నేలకి ఎకరానికి పదివేయిలు ఇస్తా అన్నారట మరి అయ్య వచ్చినాయియని అన్నాడు అంతే ఎకరానికి పదివేయిలు ఏం జరిపోతాయ కూళ్ల ఖర్చులు కూడా రావు
ఊ
ఘోరంగానే ఉంది రైతు పరిస్థితి ఎట్లా అంటే ఇగ ఏ పంట ఏసిన కంటిన్యూగా ఓ అట్టే పంట వేసుకోవద్దు కొంచెం ఈ ఇలాంటివి చూసుకోవాలే చెరువు షికారు ఇట్లా ఉన్నప్పుడు అటువైపు వేసుకోవద్దు ఎందుకంటే అవి ఎప్పుడు పొంగే తెలవట్లేదు వర్షాలు అకాల వర్షాలు వస్తానై వాతావరణం అంత మారిపోతుంది అ అంత క్లౌడ్ బరష్టాలు ఎప్పుడు ఏమవుతుందో తెలవట్లే లే ఒకప్పుడు వర్షాకాలం వర్షం వచ్చేది ఎండా ప్రకారం ఎండలు కొట్టేయి
అ
ఇప్పుడు ఎండాకాలంలో వర్షాలతోనే సలిపెడుతుంది చూషినావా పోద్దున్ దాక ఎండ పడ్తుంది. సాయంత్రం పొద్దున సరిపెడతాంది వేడి నీళ్లు చేసుకోని తాగ్యం త్తనాన్నా మేము
ఉ
వాతావరణ ఎట్టమారిందిడు వే చేసుకుని సాయం చేస్తన్నా పొద్దున్నే మళ్ళ మధహ్నానికి నీళ్ళు వేడెక్కున్నాయి అంత ఎండ కొడుతాంది
అవును
మళ్ళా ఇది ఎండాకాలం మళ్ళ మ వానలు మేటా ఏ నో తారీక్ నుంచి ఇరవై తారీక్ నుంచిే ఎమో వానలు ఉన్నాయి అట మల్లి
అ అకాల వర్షాలు పడు అ అకాల వర్షాలు పడుతున్నాయి సరే మరి ఓకే బ్రో
సరే ఓకే